హాయ్ అండి బాగున్నాను మీరు బాగున్నారా
బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి తాళి ఫోన్ చూస్తున్న
అవునా తినరా మరి
తిన్లేదండి ఎందుకంటే తినాలనిపించలేదు
అయ్యో అవునా
మ్
ఏం చేసిరు
అర్థం కాలేదు కర్రీ ఆ వంకాయండి
అవునా మాది ఇవాళ ఎగ్ కర్రీ అండి
అవునా ఎంజాయ్ చేసారా
ఆ చేసాం చేసాం చనా ఎంజాయ్ చేసాం నేనూ అవునునవును ఆ ఇందాక తిని అట్లా రెస్ట్ తీసుకున్న
అవునునవును
పని ఎమ్ చెయివ్ ఏదైయినా ట్రిప్ ప్లాన్ చేద్దాం అని అనుకుంటాను ఇక
అవునా వెళ్ళండి వెళ్ళండి
అవునా మీరు ఎటైనా ట్రిప్కి వెళ్ళిండ్రా అండి ఈ మధ్య
ఆ వెళ్ళామండి చాల వెళ్ళాం ఫ్యామిలీతోని
అవునా ఎటు వెళ్ళీండ్రు
ఫస్ట్ తరుపతి వెళ్ళాం
ఆ బాగుంటది అసలు హలో పీస్ ఫుల్గా
పీస్ఫుల్ గా చానా ప్రశాంతత దొరుకుతాది ఇంకా మేము బై వాక్ మెట్ల మీద బై వాక్ వెళ్ళాం అంటే చాలా థ్రిల్ అండేనమాట చాలా బాగుండే యాక్చువల్ గా మంచిగా అన్నయ్య వాళ్ళతోని చెల్లెళ్లతోని డాడీ మమ్మీ తోనీ ముచ్చట బెట్టు నడుచుకుంటా వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాం
అవున అందరి పేరెంట్స్ తొని వెళ్ళిండ అనుకుంటా ఇక ఎంజాయ్ అను కనిపించిందనుకుంటా అవును ఆ అదే అదే
వెళ్తాము
హ
అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ తర్వాత అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాము
బాగుంటాది అసలు అరుణాచలం స
అరుణాచలం అసలు చనా ఆ బ్యూటిఫుల్ ప్లేస్ బట్ గిరి ప్రదక్షిణ ఇక్కడ తిరుపతి మెట్లు ఎక్కేసరికి అక్కడికి వెళ్ళినాంక చాలా ఇబ్బంది అయ్యింది బట్ మేము వాక్ చేసినాం అయిన కూడా
అవునా అవును అసలు మీరు చాలా స్ట్రాంగ్ అండి ఎక్కిన అల్పగిరి మెట్లు ఎక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పోగు చెసారు అంటే చాలా గ్రేట్ మీరు అంటే
సాక్స్లు తీసుకొని వెళ్ళాం అన్నయ్య వాళ్ళకి మొత్తం ముచ్చట పెట్టుకుంటూ దార్లు తినుకుంటూ ఇవాలా ట్రావెల్ చేసామండి అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిపోయినాక మార్నింగ్ దర్శనం చేసుకున్నాం
అదే గ్రేట్ అండి అసలు ఇక్కడ మెట్లేకి మళ్లి అద అంత ఫుటన్ కిలోమీటర్స్ నడిచిందంటే అస రియల్లీ గ్రేట్
అవునండి
ఏమన్న తిను కుంటా నడుస్తారా అండి మరి
ఏంటండి
ఏవన్నా తినుకుంటూ నడుస్తారా గిరి ప్రదక్షిణ లేక పోతే ఏం తినకుండా నే నడువాల
ఇప్పుడు అంటే నైట్ కాబట్టి ఏం తినలేదు
ఆ అవునా
హ్మ్ తినడానికి గుడి అప్పుడు అది పాపం వాళ్ళకి పడుకునే టైమింగ్ వాళ్ళు రెస్ట్ మార్నింగ్ నుంచి కూర్చొని కూర్చొని ఉంటారు కదా వర్క్ చేసే వాళ్ళు ఇక అప్పుడు ఎక్కడో ఒక దగ్గర షాప్స్ ఓపెన్ ఉండే గాని అన్ని ఓపెన్ లేకుండా మేము నైట్ చాలా నైట్ చేసాం అనమాట
ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు పట్టిందండి మీకు మరి నా పదండి లేను రండి మీరు మేము కూడా వెళ్ళాలండి ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటాను ఎనీ అసలు వీలవుతలేదండి
ఆ తర్వాత అక్కడ నుంచి మధుర వెళ్ళాం
అవు అవున అవును తెలుసు తెలుసు అ ఆ అ అ అవునువును
చాలా బావుంటై.
అవునా. ఆ నైస్ ఆ.
కోడి ఎల్లామ్ అక్కడైతే, బీచ్ లో చానా బాగా ఎంజాయ్ చేశాన్ ఆక్చువల్ గా.
అవునా అసలు మేము గూడా ఎప్పట్ నుంచో, అరుణాచలం వెళ్దాం అనుకుంటానం అసలు మీర్. వెళ్ళిండ్రు ఇక్కడ్ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నారా. అవునా ఆహా మేము కూడా ఏళ్ళాలి. సేరట్లా. ఆ.
డి అవి ఏసుకొని వెళ్ళాం మేము ఆక్చువల్ గా.
ఆ. ఆ.
అవును.
అవునవును మడ సలు వెళ్లే
వెళ్ళం అక్కడ నుంచి ఫస్ట్
మేం కూడా అటు ఎల్లినం మేము ధనుష్ మీరు ధనుష్ కోటికీ కూడా వెళ్ళినట్టున్నారు కదా స్లాండ ఇండియా
ఆ అది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా రామ్ సేతు చాలా బాగుంటాయి యాక్చువల్గా అక్కడ
అవును అసలు మీరు అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు స్త ఆ
కొంచెం కాదు చనా చేసాం మాటల్లో చెప్పలేం ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉంటదని ఆ తర్వాత ఇంకా విజయవాడకి వెళ్ళాం దుర్గుమ్మ టెంపుల్ అక్కడ రూమ్ తీసుకని నైట్ ఉండి మళ్ళా మార్నింగ్ మళ్ళా మార్నింగ్ విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కాం
ఆ అవునా ఉమ్
టూవెల్ వన్ వన్ అయింది అప్పుడు టెన్ డేస్ ట్రిప్ తర్వాత ఇంటిక వెళ్ళాం టెన్త్ రోజు
ఆ అవునా మళ్ళీ ఏటైనా ప్లాన్ చేస్తున్నార
మళ్ళీ ఇంక ఇప్పుడేం లేవు సమ్మర్ లో అనుకుంటున్నాం ఇంకా ఆ షిరిడి అట్లాంటివి అనుకుంటున్నాం కాశీ
షిరిడి మా సైడే అసలు నిజం చెప్పాలంటే అ షిరిడీ మాకు దగ్గరనే కొంచం అంటే మా సైడే
అవునా అవునా మీ సైడ్ నుంచి వెళితే దగ్గరేనా అండి
ఉమ్ అవునా అవునండి మ మేము షిర్డీకి వెళ్దాం అనుకున్నాం పోయిన ఇయర్ గాని వెళ్ళలేకపోయినాం మేము అవునా ఆ మేము బాసర వెళ్ళినామండి పోయినా ఇయర్ పోయిన ఇయర్ పోయిన ఇయర్ బాసర కి ఎల్లాము. హా. ఇంకా.
ఇంకా చెప్పాలండి మీరేమీ.
చూశాన్ అనుకుంట కదా ఇవంటి. ఉమ్.
అవునండి మా చెల్లెలు ఇంటి దగ్గరకి వచ్చేసారంట్.
ఇగ మనం గుడ్. తెల్స్. ఆ ఆ.
అవునండి రేపు వెళ్దాం అనుకుంటున్నా ఏమైతేదో తెలీదు.
ఆ.
అంటే చాలా బోరింగ్ గా ఉంది ఇక్కడ, అంత బెంగ బెంగ ఉంది అందుకే.
ఉమ్
ఉమ్ అదండి మ్యాటర్
ఇగ మేము కూడా వెళ్తాం ఇగ అసలు కూడా యాక్చువలీ ఉగాదికి వెళ్తాం మేము కూడా హా ఇంకా ఏ రేప్ వీ ఏమొ అండి హాస్టల్లనే అవునా మీదే బాగుంది అస్ సరే ఆ మొన్న టెంపుల్ కెళ్దాం అనుకున్ తిన్నమ్మా ఆ ఈవెంట్ కెల్లట్లేదు
అవునా ఎందుకెళ్ళట్లేదు?
నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదిగా అందుకే వెళ్లట్ లేదిగ ఆ మా ఫ్రెండ్స్ ఎల్తారు ఆల్రెడీ ప్రెస్ సెలెక్షన్స్ అన్నయిపోయినాయి ఆ చూడాలి ఇక వెళ్తనా లేదు తెలీదిగా ఉమ్ అదే అదే ఎల్త ఇగ
ఉమ్
ఆ చెప్పట్లేదు ఇంకా రేపు పొద్దున సర్ప్రైజ్ ఇస్తారంట మాకు. ఆ అదే రివీల్ చేయట్లేదూ కనీసం ఇన్స్ట పేజెస్ లో కూడా పెట్ ట్లేదు మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదసలే అవును అవునవును ఎక్సైట్మెంట్ పోతుంది. అసలు నిజంగా ఎవరు వస్తున్నారని చానా ఇద అయిపోతుంది అసల
సరే అండి మరి బాయ్
ఓకే అండి బాయ్ మరి గుడ్ నైట్